హలో మా డాడి ఫోన్ చేస్తున్నారు. మా డాడీ ఫోన్ చేస్తున్నారు ఇలానే ఉండో ఏం కాదులే
ఎందుకెత్తలేదని అడికితే
ఉండ అలానే ఒక్క నిమిషం
అంటే మాట్లాడ కుడదా
హలో
హలో
అదే ఎగ్జామ్ రాస్తున్నా అని చెప్తాలె
ఎత్తులేదా ఫోను
ఆహా ఎగ్జామ్ రాస్తున్నా అని చెప్తాలే
సరి
సరె ఆ
మీరు కాలెత్తడానికి ఎందుకంతలిసేపయింది?
అది జాయినింగ్ అని అచ్చింది.
అవునా
ఉమ్ దాని గురించి అంత మాట్లాడకండి ప్లీజ్
సరె
పంది
పంది అంటారు ఎందుకు?
వచ్చింగ్లే అనన్లే
ఆ గ్యూరిస్పిట్టీ విస్పిట్ అండి
ఓకే అండి
పుడు ఐర్లాండ్ మీద బెట్టేసాం
ఆహా ఎందాకే వేస్తున్నారు వచ్చిందిగా మరీ ఎందుకు ఏయడం
ఆశ అంటారండి దాన్ని
ఆహా అక్ అట్
గెలిస్తే ఐదు వందల్ లేండి హ లేవ్ హలో
హలో
ఏంటి మాట్లాడ్రు
తో మాట్లాడుతా ఉన్నా అయిపోయింది చేస్తానే ఉన్నారు చేస్తానే ఉన్నారు.
ఏమంట
నేను ఎగ్జామ్ రాస్తున్న తర్వాత చేస్తా అంటే ఆ సరే సరే అన్నా
ఎందుకు విషయం అడగొచ్చు కదా
ఏం గాదులే ఇది అయిపోయినంకా చేస్తా చేసి చేప్తా ఏమని
సరేనండి
సరే సరిగ్గా మాట్లాడు స్టే
ఆ
సరిగ్గా మాట్లాడూ
ఎందుకు
ఎందుకేంది
గులాబ్జామున్ స్నాప్ పెట్టాను గదండి
చూసిన దానికి రిప్లై చూడలేదా అండి
కాదూ
సరిగ్గా మాట్లాడు నువ్ ఉమ్ హు
ఇస్క్
హు హలో చెప్పు
ఆ ఆ
విన్పిస్తుందా
హలో
ఉమ్ వినిపిస్తుందా హలో హలో
వినిపిస్తుందా
హలో